గేదరై నమస్కారం అండి ఏం చెప్తున్నారండి
ఏం లేదండి కాళీ కొంచెం సేపు పడుకుంన
అవునా అండి
అవును సర్ది అయింది తల నొస్తుంది
ఆహా ట్యాబ్లెట్ వేసుకున్నారా మరి
మీరేం చేస్తరండి
ఏం నేను అండి మా ఆయన గారు ఇంతకు ముందే వచ్చారు స్నానం చేశారు ఇప్పుడే అన్నం పెట్టాను.
అన్నం అండి రా అండి
ఆ అవునండి ఇప్పుడే అండుకున్నామండి. కూర పప్పు చేశామండి
ఆహ తిన్నారా మరి మీరు
ఆ తినలేదండి నాకు ఇవాళ ఆకలైతలేదండి
ఎందుకో
ఏమోనండి అప్పుడు రొట్టే తిన్నానండి రేటు అయితే ఇక అదే ఉందండి.
ఆహా
బాగానే అయిందండి మీకు దగ్గు. జ్వరం వస్తది అండి ఇగ మీకు
ఏ ఇగ ఏమో సర్ది తోటి వస్తది కావచ్చు
అవునండి.
ఆ మరి సాయంత్రం ఏం చేస్తారండి ఇవాళ
ఇవాళ అదే పప్పు ఉంది అండి ఇప్పుడే చేసాను పప్పు.
సరిపోద్దా
ఆ ఆ సరిపోతుంది అండి అది టమాటా వేసి పతలా ఎస్స
అచ్చా. ఓ ఇంకా మీ వారు మీ అత్తమ్మ తిన్నారా మరి
ఆ అత్తమ్మ తిన్లే నేను తినలే అండి మేమి ఇద్దరం తినలేదు
ఇగ సాయంత్రాం తిన నీకే ఆహా వర్షం వచ్చే తట్టున్నది మాకే
అవునండి అబ్బాయితు ఉంది ఎండ కూడా ఉంది కదాండి కొంచెం.
మాక ఎండ లేదు మాకే మబ్బే ఉంది
అవునా
అవును
అదే పెద్ద పెద్ద మావయ్య పెద్ద అల్లుడు వచ్చారండి మా దగ్గర
ఆ
అయితే ఆ మా తమ్ముడు గారు ఎప్పుడు వస్తారు ఏమో అని ఇప్పుడు ఇంకా అది ఏదో కూర్సో పెడతారు గటా
అచ్చ అచ్చ ఆ చిన్న పీరీలు
ఆ చిన్న పీరలు కూస పెడతారట
ఆ
అయితే అది కట్టడానికి పిలవడానికి రచ్చిండేమో
ఎవరు ఎవరిని పిలవడానికి
మా తమ్ముడికి వేరండి ఆ వచ్చిండు అని వచ్చిండు.
ఆ
రాలేదని చెప్పాను.
ఆ
అదే కట్టుకున్నారట ఇప్పుడే.
ఆ కూచుండ పెడుతుతే రేపు కూచుండ పెడుతురుగాచ్చ.
ఆ రేపు కూర్చొని పెడతారట.
ఆహా ఆ. ఆ అల్లాకున్న కావచ్చు చిన్న పిరిలు
అవునున్నాయట..
ఆహా
మధ్యలో బంద్ చేసిన్రారు. మళ్ళ ఆ సంవత్సరం పోయినా సంవత్సరం కూడా కూత పెట్టను
ఆ ఎందరండి మీకు మావయ్యలు
మా కా అండి ఇద్దరు సొంత ఉన్నారు ఇద్దరు మా మమ్మీ వాళ్ళ కజన్స్ ఉన్నారండి.
కజన్స్ందరస్
ఒక పెద్ద మావయ్య లేరండి.
ఆ
అత్తమ్మ ఉంది మామయ్యలాగానే ఆడుచకుంటందండి. ఉందిే లాాగానే.
మంచిదా మీ ఆత్తమ్మా
అవునండి మంచిదేనండి
మ్ వాళ్ళల్లుడు వచ్చిండ మీ ఇంటికి.
ఆ ఆయ్నినే వచ్చారు
ఆహా మీరు ఎళ్తారా అండి చిన్న పేర్లు చూడ్డానికి
అవునండి వెళ్తానండి ఇగ మా మావయ్య దగ్గరనే కదండి
అవును
అందుకోసం సాయంత్రం అయితే ఒకసారి వెళ్ళి వస్తా కూర్చున్న
అ చర్ చూడడానికి
చూడడానికి
ఆహా ఆ
మాక్ హండ మా అత్తమ్మ వాళ్ళు ఇంటి సైడ్ ఖండన్ అంటారు కదా
అవును పాలేల్లు
పాలోళ్ళు అక్కడ ఒక ఆమె హజ్జేసి చింది మా ఏడాది బిడ్డ
ఆ
అయితే మాకు దావత్ తెచ్చిందండి
ఏందావత
అది హజ్జేసి అస్తే చేస్తారు కదా దావత్
అంటే ఎవరు వైరు మీ అత్తమ్మ వాళ్ళ
ఆ అత్తమ్మ అత్తమ్మ వాళ్ల్ళ కో కోడలు ఒక ఆమె ఉంది అటు ఉంటది సౌదీ పోయింది ఆ పిల్ల
ఆహ్హ్
ఆమెనే హజ్జేసి అచ్చిందట.
అచ్చింద
ఆ ఈ రోజు వస్తుంది అక్కడ నుంచి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అందరు పోయిండ్రు తేవడానికి హైదరాబాద్ నుంచి వచ్చినంక ఎల్లుండి రేపే జేస్తారన్నారు. అయితే అవును అయితే మా పెద్ద అవునండి పెద్ద అయ్రాలు వద్దన్నదండి రేప్ రేపు అది ఇప్పుడే ముహరం అయింది కదా అండి అది పిఠారా ఎక్కిస్తారు ఆ అది పిఠార ఎక్కి పిస్తారు గడా ఆ రోజు అద్దు అని చెప్ గరయితే మండే చేస్తున్నారండి
అచ్చచ
ఏదైనా తీసుకెళ్ళె ఎళ్ళతున్న ఉంటందా అండి స్వీటు పూల్
ఆ హచ్కే ఆ స్వీట్ డబ్బా పో కానీ అట్లా పోయేటప్పుడు హచ్చుకు ఓయేటప్పుడు వాయల్ ఆళ్ళని పంపించె
నుంచి అటే వెళ్ళింది కదా
ఆ
అయితే పోయి వచ్చింది ఇప్పుడు
వచ్చిన తర్వాత మామూలుగా వాళ్ళు ఏమో తేల్వదండి దాని గురి పోయేటప్పుడు అయితే తెలుసు
అవును అన్నీ అడుగుతున్నారు ఇక్కడోళ్ళు అయితే నేను అదే చెప్ చెప్పాను వీళ్లైతే ఎవరైనా బట్టలు ఇంకా పెట్టచ్చు
అవును
ఆ షాలి ఇంకా వేస్తారు
అవును కానీ పోయి వచ్చిన తర్వాత ఎవరైతే చెయరు పోయేటప్పుడే చేస్తారు
ఇగ మాకు ఆమె లేకుండే కదా పోయేటప్పుడే మంచిగా దావత్ చేసి అది సం సమ్మనం ప్రకారం చేసి పంపిస్తారు
ఆహా
ఇక ఆమె లేకుండా కదా వచ్చినాక వాళ్ళు తావత్ ఇస్తే మేము ఉట్టి చేతులతో ఎట్లా వెళ్తాం
ఆమె ఎటు ఎళ్ళిందన్నట్టు మరి
ఆ మక్కకి ఎల్లిందంటున్నారు
ఆ ఆమె అక్కడ ఏమన్నా జాబ్ చేస్తారాండి
అవునండి అక్కడ జాబ్ చేస్తాది ఆమె
ఆ జాబ్ చేసి అట్లుండటు వెళ్ళిరు అన్నట్టు ఆహా
ఆమెకి దగ్గరట అటు
ఆహా
అట్టి వెళ్ళి వచ్చ వచ్చింది
అచ్చా వాళ్లెందరండీ మరి పిల్లలు
వాళ్ళ అండి ముగ్గురండి
ఉ
ఈమె పెద్దదండి ఇదేమ కంట చిన్న చిల్ చెల్లె ఉందండి ఆమె కూడా అదే ఇదే కోర్స్ చేస్తుందట ఆమె వచ్చింది అందరు వచ్చారు
ఆ
ఇక తమ్ముడేమో ఇక్కడనే ఉంటారండి డిగ్రీ చేస్తుంటాడు ఇక్కనే ఇకా ఆ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు మంచి వాళ్ళు వెళ్తే ఒకరు ఒకరు ఆ వెళ్తారు కదా అదే ఉందండి ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు మంచిగా ఉన్నారండి
అబ్బాయి మంచిగా ఎళ్లాలే
అబ్బాయి మంచిగా లేదండి బాగా సతాయిస్తాడట వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు మాట వినదటా అదే పాపం వాళ్ల అమ్మా ఏ డ్చింది మొన్న వస్తె
అవును
అదే ఉంది ఇక ఏం చేస్తదో ఏమో ఇగా
ఉ
ఇక వాళ్ళ అక్కలే అక్కలు ఇప్పుడు ఉంటారండి వెళ్ళి అయిన తర్వాత సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఎట్లా అని చూస్తుంది ఫ్యూచర్ కోసం కానీ ఆయనకి అర్థం అయితలేదు ఇప్పుడు ఇంకా నేను కూడా చెప్పానండి మీకు ఇప్పుడు అర్ధం కాదు పెద్ద అయి తర్వాత మీ అందరూ మీ అక్క వాళ్ళే ఎక్కువ అట్లా ఉంటే మీరు ను కు ఉంటే నీతో మంచిగా అనిపిస్తదా అని నేను ఇంత చెప్పానండి.
ఇప్పుడు చదివేటప్పుడే ఖరాబ్ అయిపో తర్వాత వాళ్ళు బాధపడు సరేలే నేను మంచి చదువుకుంటే బాగుండేదని అప్పుడు బాధపడితే ఏం వొస్తా
ఏ మస్తది అదే అదే ప్యాన్ అయితే అప్పటిది అప్పుడు ఎవరు బ బతుకుతారో ఎవరు చేస్తారో అంటు టున్నారండి ఆ పిల్లోడే
ఆ మ్హు
నా నాన్న కంటే ముందు నేనే చనిపోతే ఏం చేస్ తారు అంటున్నారు అదే క్వశ్చన్, క్వశ్చన్ అడుగుతున్నారు నాకు
ఆ ఆ క్వశ్చన్ కి ఎవరన్నా ఆన్సర్ ఇస్
ఇస్తారా మరి ఏ నా ఏమి తెలివది మరి ఎవరు వెళ్ళ వెళ్ళ పె తెలవది ఎవరు ఉన్న ఉండది తెలివది అని నేను ఇంకా ఇగ సైలెంట్ ఉన్నాను
ఇంగ అంతే మరి కానీ ఈ దునియా ఎందుకు మరి ఇగ ఈ ప్రపంచమే సంపాయించడానికి.
బట్టలు మంచిగా మాట్లాడతాడండి ఎక్కడ ఉన్నా కూడా సలాం చెస్తాడు మంచిగానే ఉంటాడు కానీ ఒక్కటి ఈ జాగాలోనే పోతాండు
చదువు జాగాల
చదువు సాగాలని ఎక్కడ బయట పోడట మ్ బయట పోడట
ఆ మమ్మీ నా ఏసపెట్టే
ఇ ఇక్కడనే ఉండి చదువుతాడట
ఆ ఇక్కడ మరి మంచి లేదు కావచ్చు.
ఇక్కడ ఫ్రెండ్స్ ఆయన మంచోడే ర్యాంక్ రాదు కానీ పాస్ అయితడు.
పరివర్తన మంచిగలేదు
ఆ ఫ్రెండ్స్ వాళ్ళు మంచిగ లేరు.
ఆ
ఫ్రెండ్స్ తో పాటు తిరుగుతే ఏం వినడు మాట్లాడడు ఇగ తిరుక్కుంటానే ఉంటాడట.
అవును మ్ మ్హు సరే
అదే మరిగాని చెప్పారు మొన్న వచ్చిండ్రు వాళ్ళ మమ్మీ వాళ్ అయితే
ఆ
చెప్పారు ఇట్ల ఇట్ల ఎవరి ఇంటిది వాళ్ళకి ఉన్
ఉంటది అంతే.
టోళ్ళకు అందరు మంచిరు మంచిరు అని అంటారు అని చెప్పారు
వాళ్ళు అక్కళ్లు పెళ్ళిళ్ళయితే ఎళ్ళిపోతరు
బాయిగుడ ఇట్లనే అట సేమ్ బాబాయ్ లాగా ఎల్లిండు అని చెప్
మ్ ఆళ్ల బాబాయ్ అట్లనే ఉండనంటన
ఆ అట్లనే ఉండట చిన్నప్పటి నుంచి అట్లనే ఇప్పుడు ఇంకా అట్లనే ఉంటాడట
ఆ ఆహ ఆ ఈ ఒక్కరిది వేరటోల్లది పోలిక పడ్డదన్నట్టు
ఒక్కరు ఇంకా ఎళ్తరట కదా ఇంట్లో కానీ పిల్లల అయితే బాగా మంచోళ్ళండి ఇద్దరు పిల్లలు అవునండి మంచిగాఇంది ఇవ్వారి దాక్ కా ఏం రిమార్క్ తెచ్చుకోరాలె అండి
తెరు
అవునండి
తెచ్చుకోవద్ ఏవరి ఆడా పిల్లలైన
అవునండి ఎంత ఏమి వీళ్ళతో ఎంత మాట్లాడాలి అంతె మాట్లాడుతది పెద్దవాళ్ళని ఆదరిస్తరు మంచిగా అవునండి
వాళ్ళ మమ్మీ డాడీ మంచిగ నేర్పించిళ్ళన్న టళ్ళ పిల్లలకి అమ్మా నాన్నతోనె పిల్లలు
ఆ ఇద్దరు పిల్లాలింకా మంచిది ఇనే తమ్ము తె ఇంగ ఇంకా మంచిదే అండి సరేనండి ఆ ధన్యవాదాలండి మీ టైమ్ మాకు ఇచ్చినందుకు ఆ